మీరు ఈ సమాచారం అండి విన్నారండి. భోజనం అయిందా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి. ఈ మధ్య జీతాలు లేవని చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి
ఆ అండి ప్రశాష్ కి ఉద్యోగాలు దొరకడం చాల కష్టంగా ఉంది.
ప్రేస్సెస్ కి ఇబ్బంది అవుతుందా అంటున్నార.
ఆ అవును ఫ్రెసెస్ కి ఇబ్బంది అయితుంది కొంచెం
ఆ ఇబ్బంది ఉండవలంటే ఎప్పుయితే ఆ ఇబ్బంది అంటే
అంటే ఇబ్బందిలా ఉండకూడదు అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు బాగా స్కిల్ అని పెట్టుకో ఉంచుకోవాలి. అంటే స్కిల్ నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. అన్నిబాగుండాలి.
అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు.
ఆహా లేదు అంటే ఎప్పుడు మనకు ఒక ఫ్రెషర్గా జాయిన్ కావాలంటే నీకు కొంచెం ఇంటర్న్షిప్పు
హు
ఇంటర్న్షిప్ చేయాలి లేదంటే ఏదన్నా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి ఏదో ఒకటి చేయాలి.
హు ఎక్స్పీరియన్స్ అంటే ఏమే మొత్తలున్నా అ
అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏమేమి వస్తున్నా అంటే ఏ ఏ విధంగా చెప్పుకుంటారు.
ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే స్టార్ట్ప్స్ చేస్తే బాగుంటందా ద బాగుండద
ఆ అవును ఆ అది నా స్టార్టప్ లో అయినా చేయొచ్చు, లేకపోతే నువ్వు ఎంఎన్సీలో ఐనా చేయొచ్చు, లేకపోతే సర్వీస్ బేస్ కంపెనీలో అయినా చేయొచ్చు.
అవున
ఆ నిజంగా అంటే నీకు ఆ ఏది నస్తే ఏది నచ్చిందంటే ఆ అది చేసుకో నీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనిపిస్తే అది చె్యి.
హు
నువ్వు ఒక్కలు చెప్పింది ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ ఏమంటాడంటే వాళ్ళ అక్క చెప్పిందని ఇక్కడికి వచ్చాడంట.
అవును
అంటే ఇప్పుడు ఫస్ట్ నీకు అసలు ఇప్పుడు మనం ఒక చాటుకి పోతున్నా అంటే దేనికి మనం ఎందుకు పోతున్నాం అదేమి తెలి లేకుండా మా అక్క చెప్పింది మా మామ చెప్పాడని ఇక్కడికి వచ్చా అంటే అది రీజన్ కాదు కదా
నిజంతదు అ నిజమే ఆయన ఆయన కూర్చొని మా ఆయన చూర్చుని ఆలోచించి ఇది అయితే నా పర్ఫెక్ట్ ఉంటందిని
అంటే ఇప్పుడు మాట్లాడే వాడు కూడా వాడికి ఏం తెలిదు ఇ సొల్లు మాట్లాడుతున్నా అంతే నా తెలుసు తే
నాది ఎవరన్న అయినా
అంటే పక్కన నా పక్కనడు మాట్లాడుతున్నాలే
ఒత్తే నించొని మాట్లాడి నా ఇది పర్ఫెక్ట్ ని ఆలోచించి చేస్తే మంచిగా ఉంటదనినా
ఆ ఆ మై మంచిగా ఉంటుది కాకపోతే అందరూ నీలాగా తెలివైనోళ్ళు ఉండరు కదా
అయితే మీరు అంత దూరం వెళ్ళారు అదా అని మీరూ ఎందుకు వెళ్ళారు
అంటే ఇప్పుడు నేను వెళ్ళానంటే నాకు స్పెసిఫిక్ గోల్ ఉంది నాకు ఉంది నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇటు వొచ్చాను
హ
ఆ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అరే ఎందుకు వచ్చారంటే రే మా అక్కాల్లు చెప్పారు ఇక్కడ బాగుంట మా మామయ చెప్పాడు మా ఫ్రెండ్ ఇక్కడ తెప్పించాడు ఆ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాస్తు మా ఫ్రెండ్ ఓడు తగిలాడు వాడు పట్టుకొచ్చాడు కాలేజ్ అవన్నీ చెప్తే సిల్లి నవ్వుకుంటారు ఎవడైనా
అవును అంత నిజమే రేపు ఉద్యోగం రేపు ఉద్యోగం చేదు బాగోదు పడుకోద్దంటే అయన చేయడం మానేస్తారా అని నా అభిప్రాయం
మీరు చెప్పేది మాకేం అర్ధం కావట్లే
రేపు రేపు ఉద్యోగం వచ్చింది కంపెనీ ఈ కంపెనీ బాదో బాధోదు అంటే ఆ ఉద్యోగం చేయడం మానేస్తారు అంటారా
ఆ మానే మంట మానేసే లాగానే ఇక్కడ మా ఫ్రెండ్ ఇప్పుడు అంటే నేను చెప్తును చూడండి అ ఇవాళ మంచి రోజు కాదు దో స్నానం ఉదయం చేయకూడదంటే స్నానం చేయడు
ఓ అవును
ఇప్పుడు ఎవడున్నా తుమ్మితే ఎక్కడికి కదలడు ఒక ఇంటర్వ్యూ రోజు ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు తుమ్మితే అప్పుడు ఆడి పరిస్థితి ఏంది అనుకుంటారు మీరు
అప్పుడు సరే చాలా ఇబ్బంది అవుద్ది జాబ్ అంత రావు ఇప్పుడే జాబులు లేవుంటే కదా జాబులు రావు అని నా అభిప్రాయం
అదే మ్యాండేటరీగా కన్ఫ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ మాకు అంటే మేము సోమవారం ప్రయాణం చేయము మంగళవారం ప్రయాణం చేయము మేము బుధవారమే కదులుతా ఇంటి దగ్గర నుంచి నాకు నా ఫ్రెండ్ వస్తేనే వస్తా కాలేజ్కి ట్రైన్ ఎక్కుతా లేదంటే ఎక్కనో ఎన్నో ఉంటే క పైకి రావడం కష్టమ నా అభిప్రాయం
ఇప్పుడు చాలా మంది గ్రహణం ఉంటే బయట రారు అది చేయడం అన్నారు అ అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి
నా అభిప్రాయం ఏం లేదు ఇంకా
వాళ్ళు రేపు ఇంటర్వ్యూ టైమ్ లో గ్రహణం రోజు బయట రారు కదా అప్పుడు ఇంటర్వ్యూ ఫోన్ పెట్టదా రాదా అని మీ అభిప్రాయం ఏంటి
అంటే అప్పుడు అప్పుడు వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటది కాబట్టి అప్పుడు కన్ఫామ్ గా బయటకి వస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ నాకి తెలుసు
ఓతే మీరు ఇంచ మీ మీ ఫ్రెం చెప్పండి అలా అలా మూడు నమ్మకాలు పెట్టదండి ఇప్పుడు నాశనం అయిపోతారు అని చెప్పండి
ఫ్రెండ్ చెప్తా ముందు మీరేమన్నా ఉంటే మీరు చూసుకోండి
ఓకే
మీరలా ఏవన్న నమ్మరా
నేను నమ్మను అంతే మోసం పోతానని చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది
ఆ సరే అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా దాన్ని చెప్పండి సమాధానం
ఆ చెప్పండి
ఆ మీరు ఇదేంటరా మిడ్ వెజ్ ఇది సారీ ఆ మొన్న ఇప్పుడు దాకా ఈ ఏంటి దీని పేరు వారు జరుగుతుంది కదా ఇప్పుడు
అవును
వారు జరిగేటప్పుడు మీరు ఏం చేస్తుంటారు వారు వారిలో పార్టిసిపేట్ చేశారు ఏ రోజన్న పోయి
వాళ్ళ మన తీస్తారు కాబట్టి మేము ఎందు పార్టీ చేేద్దామని నా అభిప్రాయం.
అంటే పోయినసారి ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు, నిన్న ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు కదా.
ఆ అప్పుడు నేను ఇదో ఉంటేేను పార్టిసిపేట్ చేసేవాణ్ణి అప్పుడు నా నా స చ నాకున్నాయి ఈ ఈ బ ఈ అ నేను పార్టసిపెట్ చేయలేదు.
ఒహో మీకు చాలా వర్క్ ఉండే తట్టుంది నాకు తెలిసి
అవును
మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటాను కదా.
కాదు
ఆ అయితే ఆ మీరు ఏం చేస్తుంటారు రోజు
నేను పొద్దిన్న సిక్స్, సిక్స్ థర్టీకి లేస్తా స్నానం చేస్తా, తర్వాత టాయిలెట్ కి వెళ్తా, వంట చేస్తా బిజీ షెడ్యూల్ మాది
అంటే మీరు పెద్ద బిజీ పర్సన్ అంటారు.
అవును
ఆహా మీరు అంత బిజీ కావడానికి కారణం ఏమన్నా ఉందా.
మనమే, నేనే కారణం.
నువ్వే కారణమా
ఆ అవును
ఊ
ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఒక టైం చేయాల్సింది. ఆ టైమ్ చేస్తే అంత బిజీగా అ అవ్వాల్సింది పనిలే పనే లేదు.
ఆహా అంటే ఇప్పుడు మీరు ఫుల్ బిజీ అంటారా.
ఆ అవును
ఆహా అంటే మీరు ఫుల్లు బిజీ అంటున్నారంటే కనీసం మీరు డైలీ సిక్స్, టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తారనుకుంటా.
హుమ్మ్
ఉ నిజం చెప్పండి
అవును
హూ హూ అంటే ఇప్పుడు మీరు డైలీ ఎన్ని గంటలు చదువుకుంటారండి.
డైరీ ఎన్ని అంటారు.
చదువుతారు
మేము డైలీ
డైరెక్ట్ టూ టూ త్రీ అవర్స్.
కాదండి. ఎయిట్ అవర్స్ అండి అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్.
డైలీ ఎయిట్ టూ టెన్ అవర్స్ వెళ్తారా.
అవును
ఉహు అంటే మీకు మీరు టాపర్ అనుకుంటా మీ క్లాస్లో
ఆ
మీ క్లాస్ కి మీరే టాపర్ అనుకుంటా నేను.
అతా అండి మేము అంత టెన్ అవర్స్ టు థౌసండ్ అంతే ముందు చూడడం. మనేసను అప్పుడు లాస్ట్ లో ఇబ్బంది అవుతుంది అనుకున్న. అన్నరు అవర్స్ మీది. తా పణది.
అంటే మీరు డైలీ వన్ అవర్ ఏదో ఒకటి చదువుతా ఉంటారు ఎక్కువ.
అవును అవును.
అవో మీరైతే ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనుకుంటున్నారు.
నేను జావా అంతుకున్న.
ఆహా జావా ఫస్ట్ ఎప్పుడు డేవలఫ్ జేశారు తెలుసా మీకు.
నైన్టీన్ నైన్టీ వన్.
నైన్టీన్ నైటీ ఫైవ్ అనుకుంటా.
అది జావా అని పేరు మార్చారు ఫస్ట్ పొద్దాం నవీస్ ఇన్వైట్ చేసింది. నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో జావా అని పేరు పెట్టారు.
స సరే జావాకిి ముందున్న పేరేంటి తెలుసా.
ఆ ఓత్ ఓత్ ఓ ఏతే.
ఓ ఏకెనేనా